హలో
హలో
హలో నమస్కారం బాగున్నారా?
నమస్కారం
వాయిస్ వినిపించట్లేద నాది, లేకపోతే మీ దగ్గర వాయిస్ ప్రాబ్లమా?
వయిస్ స్టక్ ఐతుంది.
ఓకే ఇప్పుడు ఓకే స్ బానే వస్తుందా? ఉమ్ ఏం చేస్తున్నారు, తిన్నార?
ఏం చెయట్లేదు తిన్నాను. మీరు తిన్నారా?
తిన్నానండి. టెన్ అయితుంది గదా. తినేసా ఏం చేసార్. ఈ రోజు చికెన్ చికెన్ చేసారు.
ఉహ్ హు
ఉమ్ మీరేం తిన్నారు?
మదేముంది. పప్పు
పప్పుతో తిన్నారా?
అవును
పికిల్స్ ఏమైనా తీసుకుపోయారా, మరి హాస్టల్ లో ఎలొ ఉంటుందా?
సికిల్స్ అంటే. నేను అప్పుడు హరిబరిగా వచ్చేసా. ఇంట్లోంచి
ఉహ్
ఇంకా నంద్యాలకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. అప్పుడు ఫుల్ అడ్జస్ట్ అవ్వాలి ఇంకా
ఇలా వండర్ రైసు, సాంబార్లు
ఉమ్ వెకేషన్ తో పని లేదు. ఇప్పుడు మనకి మనీ, మనీ, పైసా, పైసా.
పైసా పైసా అని మీరే పైసా ఫీజులు పడుతున్నారు. గానీ మీకు రావట్లేగా?
ఏం చేద్దాం. అంతే అయితది.
అంతే కది ఇప్పుడు ఈ సమ్మర్ లో మరిక్కడ ఉండోచ్చుగా. ఒక వన్ మంత్ ఎంట్లో?
ఇంట్లో ఉంటా కాని. తర్వాత మళ్ళీ ఇప్పుడు, స్టడీకి వెళ్ళాలి కదా. క్లాసెస్ కోసం అన్న ఆ
ఉమ్
అప్పుడు కోసం కావాలంటే ఇప్పుడు చేసుకోవాలి పెంచ్ అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు మొన్న ఎన్ టి పి సి ఏదో ఉంటే వచ్చారంట మళ్ళీ రిటర్న్ వెల్ తారు ఇంకా ఏప్రిల్ నెలలో లో వెళ్ళిపోతారు వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అట్ల ఉండి
హ్మ్
మనకంటే పండగ లేదు ఫెండ్స్
ఎందుకు
ఎందుకేముంది నాతో పాటు వాళ్ళే మంచిగా ఇంట్లో ఉండరు నేను ఇంట్లో ఉండాల్సిన టైంలే ఇక్కడ హ్మ్ ప్చ్
మరి పడుగకి వెళ్ళొచ్చు కదా మరి అంత రిస్క్ ఎందుకు
ఏం పండగ ఇప్పుడు అసలు ఇగ రేపు బ్యాంకుకి పోకుండా ఉందామంటే తీరా పోయే ముందు
చూసారా కాదు మీరు నంద్యల లలో ఉన్నప్పుడు ఆ అదేమంటారు మీకు హాలిడే లీవ్ దొరికినా కూడా మీరు వెళ్ళలేదు ఇప్పుడు మీకు కావాలనుకున్నా కూడా మీకు దొరకట్
ఆ ఇప్పుడు అసలు ఏం అర్థంగావట్లే ఇప్పుడు తీరా నేన్ అనుకు కున్న ఆరాం సే ఒక గంటే రేపు ఎలాగో ఉండదు నెక్స్ట్ డే మా నాన్న దగ్గరికి వెళ్ళోచ్చు ఆ నెక్స్ట్ డే కోవచ్చు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే టూ డేస్ ఉందని చెప్పారు
అదే
అడవర్క్ ఉండదు ఏం ఉండదు అటు ఇటు ఇటు దిక్కులు అటు ఇటు ఆ సారు ఏ సారు అయి తిట్టడం మై ఏందో ఇంగా ఆ తిట్లన్ని మనకే అనిపిస్తాది
ఆ కాదు ఎట్లాగో మేకు హాడేనేగా లీవ్ తీసుకుంటే అయిపోయేదిగ మరి ఎమర్జెన్సీ
అంతెందుకు ఇప్పుడు మొన్న నేను పీరియడ్స్ అని లీవ్ పెట్టినా నిన్న ట్వంటీ ఫోర్ కి
ఆ
ట్వంటీ త్రీ వచ్చింది ఆఫ్టర్నూన్ అలా చేవంటే నాకు పర్సనల్ అని చెప్పి వచ్చేసినా
హ్మ్
ట్వంటీ ఫోర్ సిక్ లీవ్ అని పెట్టి మళ్ళీ మళ్ళీ మెసేజ్ కూడా పెట్టేసా సార్ నేను ఇలా రాలేను పర్సనల్ ప్రాబ్లమ్ సార్ అని పెడి తే రిప్లై ఎం ఇచ్చిండు తెలుసా నువ్వు నిన్ననే టూకి వెళ్ళిపోయినావు మళ్ళీ టేకింగ్ లీవా అని పెట్టిండు అగైన్ టేకింగ్ లివ్ అని పెట్టిడు ఏం చెప్పాను నేను ఆయనకి
ఆహా కాదు మరి పర్సనల్ ప్రాబ్లమ్ అనే కాకుండా హెల్త్ ఇష్యూని పెట్టేస్తే అయిపోయిద్ది కదా
హెల్త్ ఏ డాక్యుమెంట్ పెట్టాలే హెల్త్ కి
ప్చ్ ఇప్పుడు హెల్త్ ఇష్యూ అంటే అయిపోయిది ఇప్పుడు మీరు పర్సనల్ ప్రాబ్లమ్ అంటే అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఫ్యామిలీ పరంగానో లేకపోతే ఇంకెదన
పర్సనల్ అన్నాం కదా ఇప్పుడు నేను సడన్ గా ఎందుకొచ్చేసా అంటే హాస్టల్లో ఉంటున్నా అని తెలుసు ఇప్పుడు వాళ్ళకి ఏందంటే టే అంతెందుకు మా అంటే ఇప్పుడు మా సేల్స్ వొళ్ళకి హెడ్ హెడ్ ఉంటారు కదా అంటుండు కదా మీరు కొత్త అంటే జాయిన్ పర్సన్స్ సిక్స్ మంత్స్ వరకు మీకు అసలు లీవ్సే ఉండవు నువ్ వచ్చి ఇప్పుడు మొన్న హాఫ్ డే తీసుకున్నావు వన్ డే తీసుకున్నావు అని ఇప్పటి వరకు అ లీవ్ అప్రూవల్ చేయలేదు ఆయన
కాదు ఇప్పుడు సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్ వరకు హాలిడే లేదు అని అంటే సపోజ్ ఎమన్నా అయ్యిద్ది
అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏం కాదంట ఇగా నేనే కాళ్ళు ఇరగ్గొట్టుకొని ఉండాలి ఉండాలంటే
అదే
మరి అంతే అనిపించింది నాకు ఇప్పుడు కావాలి తీసుకోలేదు కుల్చ టక్ పెయిన్ నేను అప్పటికి వెళ్ళ వెళ్దామన్న పర్పస్ కే లేసాను సిక్స్కే యాడ నా వల్ల కాట్లే అసలు
అదే గర్ల్స్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఏం అర్థమయిడ్
అ నేను ఇప్పుడు కావాల తీసుకోలేదు ఆ పర్మిషన్ తీసుకున్నాను అప్రూవల్ చేయడానికి ఏమైతుది ఇప్పుడు ఈ మంత్ సాలరీ పడదంట వన్ డే కట్ట వస్తుందంట నా బాధ ఇప్పుడ ఆసల ఎవ్వరికి చెప్పుకోలేకపోతుంది నేను ఆడ పర్సనల్ అని చెప్పినా వీళ్ళు మొండి ఫుల్ ఆసల చిరక్ గాకపోతే
బ్రాంచ్ క ఒకటి ఉన్నాయిది ఆ బ్రాంచ్ కి కూడాటి ఉంటుందా మీకు ఈ బ్యాంక్
బ్రాంచ్
ఐ మీన్ అక్కడ ఏమంటారు ఇప్పుడు మీరు చేసేది ఎక్కడ ఇది
చంద్రనత్త
మ్మ్ ఈ హోల్ హోల్ సిటీ లో ఎ హోల్ సిటీ లో ఎన్ని ఉండ ఈ బ్రాంచెస్
ఆహా ఈ బ్రాంచెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ సిటీ మొత్తానికి టూ హండ్రెడ్ ప్లస్ ఉండచ్చు అనుకుంటా ఇప్పుడు నార్మల్ ఏరియాస్ ఉంటాయి కదా చిన్న చిన్నవిన్ని అన్నిటికి ఒక్కొక్క యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు మల్ల మల్లక్పేట్కి దానికి దీనికి ఎక్కడికి
మంది కానీ ఇప్పుడు ఒకటి బ్యాన్స్ కాబట్టి అన్నిటికి ఉంటాయి కానీ మీకు ఇప్పుడు ఏమన్నా ట్రాన్స్ఫ ఆ
మంది మైన అంటే స్టోరీ మనం ఫస్ట్ హైద నగర్ బ్రాంచ్ ఉండే
త్
చంద్రయాన్ గుట్టలో ఉన్న ఒక అక్క అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఆడిగి పెట్టుకుంది
మ్మ్
మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చేసరికి అది హైత్నగర్ లోది చిన్న బ్రాంచ అయితే ఆమె అక్కడికి వచ్చేసరికి ఇక్కడ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు వితి ఇన్ వీక్ లోనే అందుగే నాకి బాదా అయినా ఆడ కూడాడ ఆ ఇరి దగ్గరయ్ ఏం అదొ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇద ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ బస్ జరిగితే ఎంత మినిట్స్ మ్మ్ అయినా అప్పుడు కూడా ఒకటైపోయింది నేను ఆ రోజు ఒక రోజు లీవ్ తీసుకున్నాలే అప్పుడు ఒక ఇంటర్వ్యూ అట్ల వెళ్దామని నేను ఆరామ్సి ఇంక లీవ్ తీసుకు అంటే సార్ని అడినా చాలా అనుకున్నా కానీ అది అసలు ఆప్సెంట్ పడచ్చ ది మనం ఇట్లా అప్రూవల్ చేయించుకోవాలి అన్న నాకు తెలీదు అప్పుడు దా ఆ ఒక రోజు ు అది బ్యాలెన్స్ కట్టు కట్లే కట్లే నాకైతే అసలు నేను ఈ మంచ ఒక రోజు అంటే లీవ్ పెట్టకుండా పోయినా తీరా మొన్న పెట్టిన నా పాపానికి
ఇప్పుడు సెకండ్ మంత్ అ మీ ర జైన్ అయి
ఉ అవును సెకం మ ఏంగ్ అదేంటి అసలు డబ్బులు కట్ట అయిత అంటే ఇంత బాధే
డబ్బులు కట్ట అయిత అంటే ఇప్పుడు హెల్త్ కూడా ఇంపార్టెంట్ే కదా మరి
హెళ్తే కాని ఇప్పుడు నేను అప్రూవల్ చేయలేదు ఆయన ఫస్ట్ థింగ్ నాకు అది నచ్చ
అట్లా అంటరుగానే చేస్తారుండి మరి అంతా
చేస్తారంటే అయ్యో నేను ఇప్పుడు నిన్న కావాలని అడిగినా నేను నాకు తెలిసా అ అ మరీ చూపించే సార్ ఇదేంటి సార్ అక్రర్ కావట్లేదన్న మరి నా ూవులు ఎక్కువ ఆయన ఏమనుకుంటుండ ఏమో కాని ఆ కో ముచ్చింద నాకు అడిగితేా అడిగిన మళ్ళీ అడిగినా కావాలని అయితుది అన్నాడు ఏమవుతుది సోరి
ఏ
కాట్ నెక్స్ట్ మంత్ గల్స్ కండ లేదు మ్యాండేట్లీ నంగ్ మంత మంది కట్టదది మరి అంతే చేస్తాడు ఆయన ఇప్పుడు ఈ మంత్ే చేయలేదంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు నేను చచ్చినట్టు పోవాలి అ మార్చుకుంటారు అర పోయయి పడుకుంటా
ఇప్పుడు సరే మీరు డూటీకి వెళ్తారు ఎనికి కూడా అక్కడ సిక్్ర మేము ఉండదా మరి మే
ఉ శీఖ్రమే ఉండదు తినడానికి ప్యాంట్రీ ఉంటుది కూర్చోడానికి ఎవరికి వాళ్ళకు ఉంటదండి
అదే ఒకప్పజే నిమిల్ హెల్త్ ఇష్యూ అన్నప్పుడు మీరు వెళ్ళండి వెళ్ళాక మీ పొజిషన్ చూస్తాడు కదా వాడు
హ వాళ్ళ బొంద వాళ్ళకి ఆడ కలుదిరిగి వడ్డ ఏంగ్ అద అనిపిస్తుది అ అంటే అంత కేర్ చేసినట్టు అనిపదు ఎవరి హెల్త్ వా్వాలి ఆయనే అంటారు నేను వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అయితుంది ఒక్క లీవ్ తీసుకోలేదంట
లేటస్ చూపించమకపోనా అడి స్టేట్మెంట్ మొత్తం
నాకెందుకు లేం చెప్ని సార్ మీరు తీసుకు కపోతే నాకేం చ నా పర్సనల్ నేను తీసుకున్నా నా నాకు
సరే ఇప్పుడు జెంట్స్ క ఏం ప్రాబ్లం ఉండదు వాడు ఆయన ఏమంటారు కుకింగ్ చేయరు ఆయన ఇంటి రెస్ాన్సబిలిటీ సేమ్ ఉ సరే ఆయన అంతా ఇంట్రెస్ట్ పెట్టి ఒక జాబే అనుకున్నాడు కాబట్టి సరే ఆ లీవ్ పెట్టకుండా వచ్చి ఉండొచ్చు అట్లా మకని మనకు అట్లా కాదు కదా ఫ్యామిలీ గర్ల్స్ ఉన్నప్పుడు అట్లా మనకు అది కాదు కద
అదే నా బాధ మంచిగా అర్థం చేసుకోని పంపించే నేను హుషారుగా నెక్స్ట్ డే మార్నింగ్ బనా
అద అవును మరి ఎంత అవును మరి ఎంత బడి నేసినా కూడా వర్గ మీద ప్రెజురుండి చికాగ వస్తుంది చికాగ వచ్చి చేయాలనిపించది ఇంకా వరకు
అదే అద నేను అదే అనుకుంటున్నా కానీ ఏం చేస్తా
ఆయన కూడా అర్ం చేస్తారు
ఆయనకు తతు లేదు
అంతే న ఏమి అదిగా అని ఓపికతో బట్టి చేసుకోవడమేగా
నేనే ఒక్కక్క రోజు క్యాన్స్ ఐపోది నా మంత్లీ బాలన్స్ ఏం గాదు పో